ప్యాకెట్ ఆర్రూపాయ లైతది
హలో
హలో
హలో చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మా పాప ఇప్పుడే పడుక్ కుంది ఇంగ ఆ తిన్నాము
ఉమ్ ఏం కూరోండారండి ఈ రోజు
నేను నిన్న మధ్యాహ్నం ఆ క్యాప్సి కం కర్రీ చేసాను అదే ఉండే తిన్నాము
ఉమ్
ఇప్పుడు కిన ఈవినింగ్ ఏదన్నా వంట చెయ్యాలి మీరేం చేసారు క్యాలిఫ్లవరా
మీరు ఉగాది రోజు చికెన్ మటన్ లాంటివి ఏమి తినరా
తింటాము కాకపోతే అంతకు ముందు రోజే
హు
చికెన్ తీసుకొచ్చుకొని ఉండే నైట్ తిన్నాము ఇగ నిన్న మధ్యాహ్నం అదే అయ్యింది ఇయా వంట అవును మళ్ళిగా పాప కోసం కూడా ఏదన్నా కూర వండాలి కదా అనేసి క్యాప్సికం వండాను అందులో ఎగ్గేసి వండాను
అవునా మరి చికెన్ తినదా పాప ప్రొటీన్స్ బాగా వస్తాయి చికెన్ పెట్టండి మంచి ఇగా బావ్ల్ బాయిల్ చేసి
ఆమెకు ముందు పండ్లే ఉన్నాయి, దౌడకు పండ్లు సరిగ్గా రాలేదు అంటే
ఆ ఇప్పుడు రాలేదు కదా మీరు ఏం చెయ్యండంటే దాన్ని మిక్సీ లో పట్టండి ఫస్ట్ చికెన్ని మెత్త మెత్తడిది అంతా మిక్సీలో పట్టండి
ఓకే ఆ
మిక్సీలో పట్టేసి ఆ దాన్ని కొంచెం ఉడకబెట్టండి ఉడకబెట్టి అందులోనే కొంచెం పెప్పర్ పౌడరు ఉప్పు కారం కొంచెం కొంచెమేయ్యండి, ఎల్లిపాయలు ఉంటాయ్గా ఎల్లిపాయల్ దంచి తాలింపు పెట్టెయ్యండి
ఆహా
రు అందులో కొంచెం రైస్ వేసి కలిపితే చికెన్ రైస్ అవుతుంది
మా పాప అసలు రైసుని చూస్తేనే తినట్లేదు ఎందుకో ఈ ఈ
అయితే అదే అదే కొంచెం తక్కువ తక్కువ క్వాలిటీతో ఉప్పు కారాలన్ని తక్కువ చేసి అదే డైరెక్ట్ పెట్టండి ఏం కాదు ప్రోటీన్ మంచిగా వస్
అవునా ఇగ నిన్న ఆ పక్కన వాళ్ళు వడ ఇస్తే వడ తిన్నది ఇంట్లో బక్ష చేస్తే అది తిన్నది ఎంత అన్నం పెట్టి ఎగ్గేసి పెట్టినా తినలేదు చాలా నిన్నటి నుండి ఎక్కువ ఆడుకుంటు బయటికి వెళ్ళి ఆ ఆడడం అలవాటు చేసుకున్నది నిన్న మొన్న వాళ్ళ డాడీ టూ డేస్ ఇంట్లో ఉండేసరికి రెండు రోజులు ఉండేసరికి ఆట బాగా స్టార్ట్ చేసింది తిండి తగ్గచ్చేసింది ఇంట్లో ఉంటే ఆ టీవీని పెట్టుకు కుంటా లేతే ఏమన్నా ఆమెకు బొమ్మలు ఇచ్చుకుంటా తినబెడితే తినేది
ఉ ఇంట్లో ఉండట్లేదు ఇప్పుడిగా
లేదు ఈ రోజు గుడా కాసేపు ఇగ నేన్ తిన్నాక తిన పెడదామనేసి పెట్టాను పొద్దుట పాలల్లో ఆ ఇది బ్రెడ్ ఐస్ ఇచ్చాను డబర్ ఉంటే ఇచ్చాను తిన్నది
మిషన్ నొక్కుదాం
ఉ ఆ బ్రెడు తిన్నది ఆ పెట్ టాను కాకపోతే నిన్న వాళ్ళ నాన్న నాకు పూజ కావడానికి లేట్ అయితది అనేసి తీసుకొచ్చుకున్నా ఉన్నారు
ఉహు వంట చేయలేదానా
పొదుట వంటగాలేదు అనేసి తే తెచ్చుకున్నారు అ
నొక్కకు అది నొక్కుతది చూడు
మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
మా పిల్లల ఇప్పుడే వాళ్ళ స్కూల్ టైమ్ అయ్యింది ఇగ వస్తూ ఉంటారు వ్యాన్ వ్యాన్ వచ్చే
హు ఒక్కపూట బల్ల అవునా ఏం మీ నిన్న పండుగ ఎలా చేసుకున్నారు మీరు
చాలా బాగా చేసుకున్నాం అండి పొద్దున్న లేవంగానే అందరూ కోడి కూతతో లేస్తారు కానీ ఇక్కడ పండుగనంగానే మేకల మేకల కొయ్యక
అవునా ఇక్కడ మేముండే దగ్గర ఉగాదికి చికెన్, మటన్ తినరని అందరు అంటారు మా బిల్డింగ్ లో ఎవ్వరు తెచ్చుకోలేదు అందుకనేసి నేను ఒక రోజు ముందు తెచ్చుకొని వండుకున్నాను
అవునా ఇక్కడనేమో మాకేమో యాట కూరలతోని పొద్దులే పొద్దు పొద్దు పొద్దున్నే యాట మేకల గొంతులతోనే లే తమ్ము పండుగనంగానే సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ఉగాది అయినా ఇట్లాంటివన్నీ మా ఊళ్లో యాటలు దిగి తెంపేస్తారు
అవునా ఇప్పుడు నేను ఉండే దగ్గర అయితే అసలుకు ఎక్కడ ఎ ఎవ్వరైనా అసలుకు సంక్రాంతికి తినరు ఉగాదికి తినరు ఆ మళ్ళీ దీపావళికి తినరు ఆ ఏ చిన్న చిన్న
రంగా వాళ్ళ దగ్గర కంటారండి వేరేక్కడ ఉండండి మంచి తినేటోళ్ల కాడ ఏ
నా గుడా అదే ఫీలింగ్ అనిపించింది ఈ మధ్య అసలుకు ఎవరైనా ఏదన్నా కూర వాళ్ళ కోసమన్న ఏదన్న కూర ఉండ వండినని చెప్పాలనిపిస్తది కాకపోతే మా కిచెన్ సందులో ఉండేసరికి ఈజీగా పసిగాట్టేస్తారు చికెన్ గాని మటన్ గాని ఎగ్ కర్రీ అయినా ఈ నాన్ వెజ్ వండుతున్నారా అనుకుంటూ వస్తారు అసలుకు
దినరా అసలే
వాళ్ళు తింటారు గానీ వాళ్ళ కిచెన్లు వేరే సైడ్లు ఉంటాయి ఆ గాలి మాకు రాదు కదా నేను అడగడానికి కి నాది మాత్రం కరెక్ట్ గా సందులే ఉంటది.
మ్ హు
మళ్ళీ డైరెక్ట్ మా ఓనరోళ్లకే చెప్తారండి. పండుగ రోజు నాన్ వెజ్ వండుకుంటారని.
ఎందుకు వాళ్ళు దినరా మీ ఓనరు వాళ్ళు?
టోల్లు
ఓ కొంటోళ్ళు అయితే మనిష్టం కదా! మనకు ఆ ఇల్లును, కిరాయికి ఇచ్చేశారు. మనిష్టం ఉన్నట్
ఆయనేం అనరు. ఆ ఆయన ఎప్పుడు అడగలేదు ఏమనలేదు గాని, ఈ పక్కన వాళ్ళే. నేనేమంటానంటే, కావాలంటే కొద్దిగా ఏసిస్తా గాని, మా ఇష్టం అది అని, నేను రెండు మూడు సా ర్ల కొంచం గట్టిగా చెప్పాను. అప్పడ్ నుండి అడగ సారు గాని, స్మెల్ కు ఇంట్లోకెల్లి డోర్లు వేసుకోవడం మొదలు పెట్టారు.
ఎందుకలా? వాళ్ళు, వాళ్ళు కూడా మీ సైడ్ వాళ్ళు కూడ ఎవరు తినరా నాన్ వెజ్?
బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు తింటారు. కానీ తిననట్టే చెప్తారు. మ్ హు మన్న మా పాప బర్డే కు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి, మా ఆయిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది క్యాటరింగ్స్ ఉంటే, కొంచెం వాళ్ళు తక్కువ అమౌంట్ చేస్ స్తానంటే, చెప్పిచ్చామన్నట్టు మా చుట్టాలు తెలిసిన వాళ్ళు వస్తారని. మా బిల్డింగ్ లో ఒ క ఇద్దరు ఆ రోజు అయినా, కార్తీక మాసం, మళ్ళ ఫ్రైడె అని తిన్లేదు. శుక్రవారం అని ఇద్దరే, ఇద్దరు ఆంటిలే తినలేదు. అందరు ఏసిర్రు చికెన్ బిర్యాని.
మ్ మరందరు తిన్నారు కదా! మరి ఎందుకలా చేస్తున్నారు?
అలాగే చేస్తారు. మొన్న కూడ మ, మా ఆయన ఏదో బోటీ చేస్తే, నెన్ వండుతుంటే, ఇంట్లకెళ్ళి డోర్లు వేసుకున్నారు. కూరయిపోయాక మెల్లగొచ్చి వాసన చూస్ తున్నారు.
మ్ వాసన బీర్చుకుంటారా?
మ్ నేన్ అందుకనే, డోర్లన్నీ తీసేసి వండుతాను. ఆ గాలి బా ఎక్కువ పోతది కదా అనేసి.
ఆహా వాళ్ళకింకా పోవాలన?
మరి మాది కరెక్ట్ సంద మధ్యలో ఉంటది. కిటెన్ కిచెన్ కిటకీ.
కిచెన్ కి
ఊర్లో ఉంటే, ఎవ్వరిది ఎవ్వరో, ఎవరిది వా ల్లె వండుకుంటారు. తింటరు. మ్ ఇంకా అండి? మీ బాబు ఏం చేస్తన్నారు?
పొట్టేల్ కోసారు. కాకపోతే, మేము తీసుకోలేదు. ఎందుకంటే, ఒక రోజు ముందే మాట్లాడుకుంటారు ఈ య టలో ఇంతమంది ఉండాలి. ఈ యాటలో ఇంతమంది ఉండాలని, ముందే మాట్లాడుకుంటారు. అయితే, మా ఆయన ఏం చేశారు! పనికెళ్ళాడు. మ్ తెలీదు. అందరు కోసుకున్నారు, మే వెళ్లి అడుగ్ తే లేదు. అందరికి సరి సమానంగా వచ్చింది ఇవ్వమని అంటే, ఇక అంటే అడగలేదు ఇగ ఇవ్వ అక్కర్లేదనే ఉద్దేశంతోటె ఇగ మేము చికెన్ తెచ్చుకున్నాము. అడుగుతె ఇద్ స్తురేమో కాని, ఇగ అడగలేదు ఇగ మేము.
మ్ ఇగ వాళ్ళు మనం అడిగాక లేదు అంటే, ఎప్పటికి అదే ఉండిపోతది. అడగందే నయ్యం. మ్ అలా అయినా
ఐతే తిని తానే వేసుకొని తెచ్చుకున్నారు కొంతమంది చికెన్ తెచ్చుకున్నారు కొంతమంది ఫిష్ వండుకున్నారు అట్లా మాకు ఉగాదంటే ఇక మోక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టు ది టైప్ లోనే
మీ ఊర్లో చేపలు పడుతున్నారా అండి
ఆ మొన్న ఒక టూ డేస్ పట్టారండి ఇక మళ్ళీ ఇప్పుడు పట్టట్లేరు ఏప్రిల్లో పడతారనుకుంటున్నాను నాకు తెలిసి
ఉహు ఏప్రిల్ లో చేపలు పట్టేటప్పుడు ఫోన్ చేయండి మా ఫ్యామిలీ తోటి వస్తాం
సరే అండి ఇక తప్పకుండా చేస్తాను చేపలు ఉ హా
ఆ చేపల కూర అంటే మాకు చాలా ఇష్టమండి అందుకని చెప్పండి అం
ఆ చెప్తాను చెప్పకుండా చెప్తాను పర్సనల్ గా మీకు ఫోన్ చేసి చెప్తాను
మా పాపకు లైవ్ ఫిషులు తినిపించాలనేసి అనుకుంటున్నాము అంటే ఇక్కడ ఐస్ లో పెట్టినవి ఉంటాయి కదా
ఆ అట్లా వద్దులేండి ఇప్పుడు పట్టినవైతేనే బె
అనేసి అదే అనుకుంటున్నాను
ఉ
ఇంకా అండి ఇంట్లో పనులు అయిపోయయా
ఆ అయిపోయాయి వాషింగ్ మిషిన్ లో బట్టలేసాను
మామిడికాయలు దొరుకుతున్నాయండి అవును మామిడికాయలు వస్తున్నాయా
ఆ నిన్న కొన్ని కొన్ని దొరికాయండి మాకు ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఒక రెండు మూడు దొరికాయి ఎక్కువ కావట్లేవు ఇంకా అయిత ఏమో ఇగ స్టార్ట్ అయితయి మామిడికాయలు కూడా మామిడికాయ అయితే పుల్లగా ఒకటి తీయ్యగా ఒక్కొక్క రకంగా ఉన్నాయండి
నిన్న మొన్న మా ఆయన తెచ్చారు ఉగాది పచ్చడి కని ఒక్క కాయ ఇరవై ఐదు రూపాయలు
వామ్మో ఇక్కడ పచ్చడి కాయలే టెన్ రూపీస్ కోకటి టీ అని ఇట్లా అమ్ముతారండి
మా అది ఎంత ఉంది అని అంటే నా బిడ్డ ఒక ఒకటి తినేసి అంటున్నది
అంతే చిన్నగా డిమాండ్ బాగానే ఉంది మీ దగ్గ
ఆ అవును నేను మా పూల కోసం మార్కెట్ కెళ్ళినప్పుడు మరీ అడిగాను అక్కడ కూడా అంతే అన్నారు అయితే నేనే ఏమనుకున్నాను మార్ కేట్ కాబట్టి ఇలా అన్నారు కొంచెం ఇక కొంచెం ముందుకెళ్తే ఇస్త ఆ వాళ్ళు షాప్ల మార్కెట్ల అంటే తక్కువ దొరకు కావచ్చని షాప్లలో వాళ్ళు ఫిక్స్డ్ రేటు కని అమ్ముతారు కదా
ఆహా ఇప్పుడు డి మార్ట్కి ఇట్లా ఉంటుంది కదా అలాంటిదాంట్లోనే ఉన్నాను
ఆ షాపులు ఉంటాయి కదా ఇంటి ముందు రెండు చక్రాలు పెట్టుకొని పెట్టుకుంటారు కదా బండ్లు పెట్టుకొని ఉ వాళ్ళ దగ్గర దగ్గర అడుగుతుంటారని అనేసి షాపూర్ మార్కెట్లు అనేసి ఇడ ఉంటది కూరగాయల మార్కెట్ కేతా
ఉమ్
అక్కడికి వెళ్తే అంత అన్నారు అనేసి ఇడ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ కూడా అంతే రేట్ ఉంది
ఇ ప
నేనే ఏమనుకున్న ఒక నాలుగైదు కాయలు తక్కువ రేట్ లో వస్తే ఆ ఒక నాలుగైదు కేయారలు తీసుకొచ్చి తురుముకొని ఒక వన్ వీక్ కోసం ఒక వారం రోజుల కోసం పచ్చడి పెట్టుకుందాము అనుకున్నారు మాది గ్యాస్
అవునండీ అలా బాగుంటది
మాది గ్యాస్ అప్పుడ ఇప్పుడు అనిపిస్తుంది అదే భయంగా ఉంది ఆ ఇప్పుడు నాలుకాయలతే బుక్ కావట్లేదండి నలభై ఐదు రోజుల తర్వాత బుక్ అయితదంట మెసేజ్ ఒచ్చింది నేను బుక్ చేస్త స్తుంటే నిన్న నిన్నమో నాగు ఆయంత కూడా గాలేదు నిన్న మధ్యాహ్నం నుండి బుక్ చేస్తుంటే ఆ నలభై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా వన్ మంత్ దాటింది ఆ అంతే వన్ మంత్ దాటి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అంతే
మీకు టూ మంత్స్ రాదా
వస్తుది గాని నేను అంతకు ముందే వెట్టాను కాకపోతే నా తెలిసి మా సిలిండర్ అయిన మా గ్యాస్ అన్నయ్య వేరే బుక్ చేసినట్టుంది. అడ బెట్టి గూడా టూ మంత్స్ అయితుంది ఆ ఓకే ఓకే చూసుకోలే